హలో హలో
హలో
హలో చెప్పండి
నమస్తే
హాయండి ఎలా ఉన్నారు
బానే ఉన్నమండి మీరు ఎలా ఉన్నారు
నేను బానే ఉన్నానండి ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా
ఆ చేసాను చేసారా
ఆ చేశానండి
ఇంకేంటి సంగతులు
అక్కడ వాతావరణం ఎలా ఉంది
ఇక్కడ బాగా ఎండ పడుతుందండి తాలిపోతున్నాయి అ బండలు ఎండ ఇలానే ఉంది నినే లేదు ఊరికి ఏమో అయ్ అయ్యో అయ్యయ్యో పెంచ్ చెయ్ మామ మీకు అటు అటు ఎలా ఉందండి హలో
ఇటు గూడా ఎండగానే ఉంది ఎండగానే ఉందండి ఇటు కూడా
హో చల్లగా ఏమి ఉండదండి అటు చల్లగా ఉండిద్దని నేను
ఆఫ్టర్నూన్ నుంచి ఉండిది దండి చల్లగా
ఉహు అవునా ఎందుకని పొద్దున కొంచెం ఎండ డా
ఆ
సాయంత్రం పూట వర్షం పడుద్ది హలో
చెప్పండి సాయంత్రం పూట వర్షం పడుతుందా
ఊ
మాకి ఇక్కడ చాలా ఎండగా ఉందండి నిన్న కూడా ఎండగానే ఉంది వర్షం ఏం పడలా అంటే గాలి వస్తుంది బాగా గాలి వచ్చి చల్లగా ఉంటుందంటే
ఉ మొన్న ఏమో అసలు ఏం గాలి వచ్చింది అసలు భలే వాన పడింది వడగల్ల వానలాగా
అవును వడగళ్ళు పడినియా ఐస్ గడ్డలు పడినయా హు ఎక్కడ కూడా మేము నిద్రపోతున్నప్పుడు పడిందండి మా నాన్నది మందులా సంచి అటు మెట్ల మీద పడిపోయింది
ఆ
రమి హ్యూ గంగా
మీకు ఏ వాతావరణం అంటే ఇష్టమండి
నా ఊ అంతగెండా ఉంటే ఉండ అంతగా వాన ఉండదు
ఇది చలి కాలం
ఉ దాంట్లో కూడా ఎండ పడిద్దండి
మధ్యానం పూట ఎగ్ పేడ్
హ్మ్
అది వన పడేటపుడు మందులా వచ్చిద్ది చూడు అండి వె ముగ్గులు అమ్ముకుని వచ్చి ఇట్లా ఉండి వాన పడేటప్పుడు మీదిలా వచ్చింద్ది ముగులు కమ్ముకొని వచ్చి నల్గా కాల చి మా ఈవాసన వస్తుంటే అసలు ఆ వెదరే బాగుండిద్ది అసలు చాలా బాగుండిద్ది అసలు
హ్మ్ ఇందు మీ మట్టి తినలి అనిపించిదా
ఆ అసలు ఆవాసనకే మట్ తినాలి అనిపించిద్ది నాకు నాకు అ మట్టి వాసన అంటే పెట్ పెట్రోల్ వాసన అలాంటే చాలా ఇష్ట నాకు
నా పెట్రోల్ వాసన చూడకూడదండి హెల్త్ కి ప్రమాదం హార్ట్కి చార్ బండే సైడ్ కదా
హ్మ్
హ్మ్ ఆ వాసన పీల్చకూడదు
హార్మోన్స్ వల్ల కొంచెం అలా అనిపించేది తినాలని ఆ వాసన అందిష్టం అలా అనిపించిది
ఆ
అ ఏం చేస్
ఇంకేం చెస్ నాండి ఏం చేయట్లేదండి అంటే మా అమ్మ లడ్డలు చేసింది కదా టేస్ట్ చూద్దామని పిండి కొంచెం తింటున్నాను
హ్మ్ హు
అే
ని పల్లెటూర్ లో అందరు పటి మండలు కూర్చుంటారు కదాండి
ఆ
హలో హలో మత్తూరు లో అందరు ఇంటిూ మంది కూర్చొని పల్లెటూరులో అందరుూ ఇంటి ముందుల కూర్చుని కబుర్లు చెరుపుకుంటారు
లాగా సిటీలో ఉండదండి పలటిట్లో బాగునిద్దండి
ఎవరి వంచి చచ్చిపో పట్టించుకో ప
అవును మ షులు విలువా తెలిదు అసలుాల
హ్మ్ పల రలో ఒకళ్ళు వచ్చారంటే అ లేవర హలో వాళ్లు చేశారా తెరా
హ్మ్ చుట్టాలు కాకపోయినా మనిషిని బాగా చెప్తారు
ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ఏదో ఒకటి ఇవ్వడం వాళ్ళకి వళ బాగుోలే లేకపోతే తీసుకెళ్ళడం వల్ ఏదోటి చేస్తారు ఇక్కడ మనిషి రూమ్ లో పడిపోయినా పట్టించుకునే వాడుు ఉంటడు అ పట్టనా
ఉమ్ అవునంది
సిటీ బెస్డ్ సిటీ బెస్ట్ అంటారులేగాని ఇక్కడ మంచులు దగ్గర ఆజరీయలు
ఆ
అనుకూలంగా అన్ని ఉంటాయి అంటే సిబీస్ అందరు కావాలంటే అందరు మనుషులు మన వాళ్ళు కావాలంటే పల్లెటూరు బెస్ట్
అవునండి
హ నకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమా లేకపోతే సపరేట్మంట కుటుంబం
ఉమ్మడి కుటుబం అంతేనే ఇష్ ఇష్టమండి నాకు అందరు ఉంటేనే బాగుండది ఫ్యామలీలో
అవును అందరు కలిసి ఉంటే వాళ్ళని చూసుకోవడం వాంత మంచిగా ఉండద్ది సంతోషంగా
ఆ అవును
ఇప్పుడు చాలా మంది అసలు వేరే అంటే ఉమ్మడి కుటుంబాలు లేక గుండా
హ్మ్ అవునండి అలా ఉంటే ఏం ప్రయోజనం అండి అందరు కలిసి ఉంటే కలిసి తింటూ కలిసి ఆడుకుంటూ కలిసి పని చేస్తూ ఏమైనా చేయాలన్నా అందరు కలిసి చేస్త్, బాగున్నిద్ది ఒకళ అళ అయితేం త్రిల్ ఉండదు కదండి
హ్మ్ నా పనులు ఏవోటి ఇస్తారని చాలా మంది ఇప్పుడు ఏం చేయట్లేదండి
హ్మ్ ఇద్దరు బాగా ఉండారండి ప్చ్ ఆ ఉండామండి బక్రీద్ కీ అంటే పొలం ఏం వండుకోలేదులేండి పాయసం వండుకున్నాం నమాజ్ చదువుకున్న తర్వాత పాయసం వండుకున్నాం అనమాట.
ఇప్పుడు జూన్ లో పల్లెటూరులో అదే పొలాలు ఏస్తారుగా ఇనిమో ఆ ఇనుమో కాదు అదే బియ్యం వి ధాన్యం అవేస్ తరగా మొలకలు అవి ఎదా అలా పెడతారుగా ఏమన్నా పెట్టారా మీరు
ఆ లేదండి ఇప్పుడే పెట్రూ జులై లో పెడ తరు జూన్ లో అయినా జులై లో అయ్ న పెడుతారు మా అమ్మ వాళ్ళు
ఆ ఓ అడుగుంట కానీ అది వచ్చేడబ్బుడు చాలా బాగుంటయ్ ఎర్రగా పచ్చకుంటాయి అసలు పొలాలు మొత్తం ఇప్పుడు ఏమో అంత బోసి, పోయినట్ ఉంటయ్ పొలాలు మొత్తం అదొచ్చిన తర్వాత అసలు ఎంత బాగుండిద్దో పచ్చగుంటాయ్ చెట్లు మొత్తం ఆ కడుకు ల బాగుంటాయి ఎట్ల పక్కనని
హ్మ్ నేమ్ కాలిపోతున్నాయండి బండ్లు ఎండతో
ఆ
ఎక్కువ ఎండ పడుతు సంద అట ఎలా ఉంది బాగా ఎండ పడుతుందా
ఎండ పడుతుంది కానీ వర్షం వర్షం పడేటప్పటిక ఎంట ఎలా వచ్చుందో అలా ఉ
ఆహా
కానీ పొద్దున్న పుర్తి అ టూ దగ్గర నుంచి సాయంత్రం అసలు చాలా చల్లగుండిద్ది అసలు ఇటు మన చలికాలంలో ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది ఇక్కడ
మ్మ్ అవునా ఎక్కువ చల్లగానే ఉంది ఇంట్లండి అంటే అటు మాడ బిడ్డ ఉంది అది వాళ్ళే చెప్తారు
మ్మ్ అన్ని పర్వతాలు ఉంటాయి కానీ దూసరా పర్వతనిడ్ సైడ్ దాన్ని బట్టి ఏమైనా అలా ఉండిద్దెమో
హ్మ్ అవునవును
ఏమి చేస్తున్నారు అందరు ఇంట్లోవాళ్ళండి
కావ్ ఏం చేయట్లేదండి ఇప్పుడే సెలుంట్లు చేసింది మా అమ్మ
మ్మ్
టేస్ట్ చేసాం కానీ కొంచెం తీపి తక్కువవుంది దాంట్లో
ఆ ఆ
క్... క్
అంటే షుగారున్నల్లోకి తినకూడదుగా అలా వేసిపడేసింది మంచిది
అగ్ గొ చ.. హు.. గ్
హలో
ఆ చెప్పండి
అంటే షుగరోళ్లు పేషెంట్స్ ఉంటారుగా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళుంటారుగా ఆ తక్కువ వేసుకోవడమే మంచిది బెల్లంలో కూడ షుగర్ఉండిద్ది
ఆ అవునండి మ్మ్
ఒక లిమిట్లో తినాలి స్వీట్ అనేది
మ్మ్ అవును అంటే స్వీట్ వల్లనే వచ్చిద్దని ఏముండదులే అండి ఆ ఉన్నాయండి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల షుగర్ వచ్చిద్దంతే
అమ్మ ఇప్పుడు ఉన్నవాళ్ళకి షుగర్ హై అయి ఏ ఎక్కువైద్ది
అంటే మొన్న ఆ అవును మొ ఇల్లోనే ఉంటే ఉంటే తింటే ఎక్కువైద్ది మా నానా
బిళ్ళలున్నాయా షుగర్వి హ్మ్
కొంచం ఆ
షుగర్ బిళ్ళలు ఉన్నాయా ఎన్ని ఆట్లున్నాయ్
ఏమో చూడాలండి ఇంకేం చేస్తున్నారు చెప్పు.. న్..
ఏం చేయట్లేదండి మన అప్పుడు డెలివరీ టైమ్ లో చాలా టాబ్లెట్స్ వేసు కుంటరు కదా డెలివరి టైం లో స డెలివరీ టైం లో చాలా టాబ్లెట్ వేసు ంటరు కదా
ఆ అవునండి ఆ టాబ్లెట్ వల్ల గ్యాస్ వచ్చే గ్యాస్ ఫామ్ అయిద్దని గ్యాస్ ఫిల్లా కూడా ఇస్తారు
హ్మ్
ఐరన్ ట్యాబ్లెట్ కాల్షియం బిళ్లలు మొత్తం ఇస్త స్తార అనమాట
అంతే బేబీ సేఫ్టీగా ఉ
హ్మ్ అవును ఇంకేంటండి విషయాలు
అ చెప్పండి అండి అయిపోయిందస చిల్లుండలు చేసి
సరే అండి ధన్యవాదాలు ఆ అయిపోయిందండి ఓకేనండి బాయ్
ఆ